ఆ ఉన్నారా
మ్మ్ బాగున్నాం బాగున్నారా మీరు
ఆ ఓకే ఫైన్
ఏం జెత్తరు
పని ఇంకేమి ఉన్నది.
తిన్నరా లేదా
ఇంకా పని కాలే తినలే బాగా పని ఉన్నది ఇంక
అమ్మా మూడైతంది ఇంకా తిన్లే
తిన్లే ఇంకా
అయ్యో
ఇగ పండుగ పనయ్యే వరకు గీ టైం పడతాంది
మ్మ్ ఇలా పండుగ అసలు పం నే దిరాదు మనకు
మ్మ్
ఆ పంపు కూడా బాగా సేపు ఆచ్చింది ఇయాల
హ్
బట్టల్ పిండిండ్రా లేదా
అయింది అంతా పనైయింది. ఇగా తినుడే ఉన్నది ఇగా
ఉమ్
పొద్దున్న టిఫిన్ చేసిన పొద్దున్న టిఫిన్ అయింది. ఇడ్లీ చేసిన
నేనా రక పోతి
అత్తాయి. పో గాదా మరి
నాకు చేప్పలే గాదా నువ్వు టిఫిన్ చేసినా అని
ఇడ్లీ చేసిన ఎట్లా టైం పడుతది వంటాయి వరకు అనీ
హ్ నేను ఇయాలా దోశ చేద్దాం. అనుకున్నా నాన పెడదాం అనుకున్నా నాన పెట్టాలే ఇగ టైం ఎడ జరిపోయింది. మూడు రోజుల బట్టలుండే
హ్
మూడు రోజుల నుంచి విండలే నిన్న అబ్బున్నదానీ నిన్న విండలే
హ్
మొన్న సాత గాక పిండలే
హ్
అంత ముందు ఒక రోజుయి ఉండే
హ్
మూడు నాలుగు రోజుల బట్టలు అయినాయి.
హ్ హ్
పనే తీరలే పుల్లు బట్టలు ఉన్నాయి. ఇక మడత పెట్టాలి ఇగా బట్టలు పిండిన బట్టల అన్నీ మడత పెట్టాలి ఎండి నంక అదొక ఒక పెద్ద టాస్క్ ఇగా
అవున్
పిండుడు ఒక పని అయితే మడత పెట్టుడు ఇంకో పని మీ అయినాయా బట్టలు
అయినయి అన్నీ అయినా ఇగా అ ఇగ వంట కూడా అయ్యింది. ఇగా తింటాం అందరం కలిసి తినాలిగా ఎల్లుండి గుడికి అయితే పోదాం
పోదమా
హ్
పోదామంటే పోదాం ఇక్కడ మందమర్రి వారాహి అమ్మావారి టెంపుల్ మంచిగా ఉన్నది అక్కడ మేము ఉమ్ బస్సే కదా పోదాం పదిటి పదిటి వరకు పోతే ఎంత సూపర్న్నా తెలుసా అక్క గుడి
అహా
నువ్వైతే అబ్బాయి ఇంక మళ్ళకసారి వద్దామంటావు చూస్తే ఉమ్ అంత మంచిగా ఉన్నది మేము ఒకక్కటేసారి వనాం గాని మేము ముగ్గురం కానీ సూపర్ ఉన్నది గడ అయితే స్తమ
ఉమ్ మంచి ఉన్నదట అక్కడ
ఉమ్ బాగా మంది పోతారు తెలుసా
ఆ పోదం పైసారు మనం
ఇక్కడ కూడా మన మందమారి మంచిరాళ్ళ అమ్మవారు వెలిసింద దుర్గాదేవి అక్కడ కూడా బాగా మంది పోతారు తెలుసా
ఆ మారుపుడికి పోతారు బాగా మ
ఆ చాలా మంది పోతారు
మం బాగుంటా్ పోదంట
కొమంది పోతారు
ఉమ్
మనంమయితే ఎటు పోవలేదు ఇది బడికియబట్టి
ఉమ్
బడికి పోతాన్నాం ఇంటికి వస్తాన్నాం పనులు చూసుకుంటాను అంతకుమించి మనం ఏం చేతలేం
ఉమ్
మిర్చి తీసుకున్నాం అక్క ఈసారి తీసుకు
మిర్చి తీసు కోలేదు ఎక్కడ ఎవరని ఇస్తాన రా
ఏమో వేరే ఊరికి పోదామంటారు బాగా మంది అడిగి పోయ తెచ్చుకుందామంటారు వరంగలో జముకుంటూ పోయి తెచ్చుకుందాం అం టారు పోదామా మరికసారి అక్కడ జోకుడు కూడా మంచిగా జోకుతారట
ఉహుమ్
అటువయిదచ్చు కుందామ అంటారును అందరూ
పోధామ్
ఎప్పుడు పోదాం చెపు సలవులైనాకు పోదామ లేకపోతే సండే రోజు ఎప్పుడైన్నా చూసుకొని పోదామా
చండే రోజు చూసుకొని పోలేం అక్కడ మార్కెట్ ఎప్పుడుంటంది థ
ఎందుకంటే మనకు వీలు కాదు సండే అయితేనే మనకు వీలవుతుంది
అ
అ ఏమంటావ్ అక్క
సని పా పయేసిన
ఈరోజు పప్పుయేచ్చా పండగదా
ఏ సాయంత్రం చేద్దామ అని అది కొంచెం చేసినాయి ఇప్పుడు మరి ఆకలికీ ఆగారని
అ అదే కడుపుటప్పులు అయితే అప్పుల అైతే అనే కా రా
హ
అదే పండగ పూట పప్పు చేసే అప్పులై తింటారు కదా మా అమ్మ అయితే పప్పు చేస్తానంటే అద్దే అద్ద అన్నది
చేయొద్దని అంటారు కదుా సెంటిమెంట్ గాని ఏ గవాన్న ఏముండయి పట్
ఏమ అంటారు అయితే అంటారు
అ గవర్న్న ఏమి ఉండేయి గాని
నాగైతే ఆ చికెన్ తోడు దిన బుద్ధి ఆకనే దన్లే అయ్యాల ఆకలైత అది బఊరం
తిందరాయిడ మరి
చింత పడు పోసినవా
లేదు శనియపప్పు
అంటే చింతపండు పోయలే
లేదు ఇప్పుడు కేట్ చేసిన సనగ పాప
అంట ఇట్లా తాలం పేషినమేముడుక పెటి
ఆ
టమాటలు వేసి
ఆ
నిన్న ఆ మేమన్నా మవాదిన తిత్తన్నదా తీరాన్నదా
ప్రయత్నం చేస్తాను అన్నది
అవునా.
తీసుకత్తారట ఆహ్ తీసుకత్తారట. ఎసి తీసుకురావాలి అని అన్నది.
నిన్న ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే.
ఉమ్.
మాసా సబ్. పుల్ బంద్ ఉన్నాయి అది ఇది అని చెప్పు. ఉమ్.
ఉమ్.
కదా అది ఫస్ట్ లో నచ్చినప్పుడు తెస్తే అయిపోవు కదా. మూడు నాలుగు సార్లు వచ్చు. సివలోన్ అదీ.
ఈసారి తీసుకొస్తా అన్నారు కంపల్సరీ.
తీసుకురాకపోని అక్కడ నేను ఒప్పుకుంటా కాని ఆమె మాటలు మంచిగ లేవు. నాకు అది నాకు మస్తు కోపం వస్తాదీ. నాకు ఇయ్యకపోతే ఏం చేత్ అన్న మాటలు మాట్లాడింది నాకు. ఎంత కోపం వత్తది చెప్పు.
అదొకసారి మా. ఆమెది ఒ కీసో ఎపు తీసుకో ఎప్పుడన్నా.
ఉమ్ మరి.
ఒ కిసో అయితే తీసుకో ఎప్పుడన్నా.
ఆమె అమ్మో ఆమది ఐదు రూపాయలు ఉంటేనే ఇగో అమ్మ ఐదు రూపాయలు ఇయ్యాల ఆమే తేపో తేపో అనుకో. కొడుకును పంపించింది ఎన్నో సార్లో. కమిత్. కదా మనంమిత్తంగాని.
అవును.
కొంచెమన్నా ఆమెకు తెలివి ఉండాలక్క మరి గిన్ని సార్లా. ఇన్ని సార్ల అవ్వదు. కుంటంది మరి ఆమెను ఎందుకు అనాలి. మొన్న ఫోన్ చేసి ఏమైంది తెలేదంటే. ఇత్తం మెల్లగా ఇత్తం. అరే నాకవసరం ఉన్నది నేను గరే. జాగున్నది. కొనుకుంటాన నాకు కావాలని. అంటే. ఇగో ఇప్పుడు ఎత్త ఎత్తావు నువ్వు. ఇదేనక మాట.
అట్లా మాట్లాడోదే అని.
అయ్యో మరి ఇప్పుడు లేవ్వు మరి అయ్యో మరి పరాయి దానివా మరి ఇప్పుడు ఆగు కోసేపు రెండు రోజులు. కోనేల్లు రెం నెళ్లు మూడు నెళ్లు ఆగరాదు. మరి ఇత్తము నీ సొమ్ము ఉంచుకుంటామా. అని మెల్లాగా బతిలాడు లేదు ఇప్పుడు ఇయ్యకపోతే ఏం చెత్. త్తా అంటే మనసు కెంత కోపంమత్ తది, మీరు ఇంటికత్తే విలువయ్యరు మ్మ్ ఇంటికత్తే విలువియ్యరు మీరు మళ్ళా మాదే తీసుకొని మమ్మల్ని నాకు అందుకే కోపం వచ్చి నేన్ ఇంకా నేనింకా రెండు నెళ్ళైనా ఆగుదును అవనా ఇప్పుడు అందుకే కోపం వచ్చింది
మ్మ్
బాగా అంటే బాగా కోపమచింది గందుకే వచ్చింది నాకు లేకపోతే నేను అంతా ఫోర్స్ చేయకపోదును నేను
మ్మ్ ఇది తీసుకత్తా అంటాంది ఈసారి
తీస్కరని ఎట్టన్న తీస్కరానీ నాకేంది
మ్
నెలక్ కే అన్నార్ అక్క సరే అ ఏదో ఆప్ పాది ఉన్నాయ అసలైతే ఫస్ట్ టైతే నేన్ ఇయ్యా అన్నా ఇయ్యి ఎమ్ కాద్ ఇయ్యి తిరగా వచ్చి ఇయ్యి పాప తిన్నది అంటార్రు ఇయ్యి అని చిన్ను నెల పొయి సంవత్సరం అయింది సంవత్సరం దాకా మూసుకోనే ఉన్నా
మ్మ్
ఇప్పుడు లోన్ వచ్చిన వాళ్ళు ఫోన్ చేసి అడుగుతే నేను ఇప్పుడు చెప్ప నువేం చెత్ మొత్తలా అంటే ఏం చేత్ ఇత్తవా అన్నది
గట్
నాకు గా మాటకే కోపం మచ్చింది నాకు ఇప్పుడు మొత్తానికి ఇయ్య అంటే ఏం చెత్తవ్ అనే గా మాటకే నాకు బాగ కోపం మచ్చింది
తెగేసినట్టు మాట్లాడుతద్
లేకపోతే ఇంకా నేను నెల కాదు రెండు నెళ్ళైనా ఆగుదును ఇప్పుడు లేవు మరిగ లోన్ ఒకటి కునే కాగు ఇత్తమ అనే అంటే నేను ఎట్లన ఎత్తును మూసుకొని
హ్మ్ హ్మ్ అవును హ్మ్
నాకు మంట వచ్చింది మరి
హ్మ్
గా కోపం మీదనే నేను నా నాకు కావాలని చెప్పినా
లేకపో తే నేన్ అడగకపోదును నావణ కూడా ఉంచుదట కదా బిడ్డ బిడ్డనుంచుదట కదా మళ్ళీ లోన్ ముట్టిచ్చేదాక వస్తదట సార్ అచ్చేదాక శ్రీనిధి సార్ వచ్చేదాక ఉంచుతదాట
ఉమ్